గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు మేడం మీరు
మేము వాకింగ్ చేస్తున్నామండి
వాకేంగ్ చేస్తున్నారా ఏం తిన్నారు మేడం ఈ రోజు
ఈ రోజు మేమా ఆ పప్పు చారు తిన్నామండి
పప్పుచారు తిన్నారా మేడం ఆ పప్పుచారు మీకు చేయడం వచ్చా మేడం మీకు
నాకు వచ్చండి
ఎలా చేస్తారు కాస్త చెప్పగలుగుతారాండి నెమ్మదిగా నెమ్మదిగా చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పండి
సరే
చెప్పండి
అ ఫస్ట్ పప్పుని తీసుకోవాలి దాన్ని బాయిల్ చేసుకోవాలి
అవును
దాని తర్వాత
స
మిక్స్ చేయాలి అ
అవును
పప్ పప్పుని మిక్స్ చేసి దాని తర్వాత ఆయిల్ వే ఆయిల్ వేస్ కోవాలి ఉ దాని తర్వాత ఆ పప్పుని దాంట్లో వేసి
ఆ
తడక వేయాలి
ఆహా ఓకే అండి అంటే మన ఏంటిదంటే పోనికి అంటారు పో పో పోపు పోపోయాలాంటే ఆవాలు జీలకర్ర అవని దాని లోపట వేస్తే అదే జీరా జీర రాయి ఇంకా జీరా అంటారు కదా మేడం అది ఏసి పోన్క వేస్తే పప్పు అనేది ప్రిపేర్ అవుతాదా మేడం
ఆ అవును
ఓకే మేడం ఓకే మేడం మీరు వంట బాగా చేస్తారా మీరు
అవును
ఇప్పుడు మీ దగ్గర వెదర్ ఎలా ఉన్నది మేడం అంటే వర్షం పడే సూచన ఏమై ఉన్నదా లేకపోతే అంటే ఎండ కొడుతున్నాయి అంటే ఎలా ఉన్నది హ్యూమిడిటీ ఎలా ఉన్నది మేడం వాతావరణ సూచన ఎలా ఉన్నది
వర్షం వర్షం పడేటట్టున్నదండి ఉమ్ వర్షం పడేటట్టున్నదండి ఇక్కడ వర్షం వర్షం వస్తుంది ఆ
ఆ వ వర్షం పడే సూచన ఉన్నదా మేడం
ఆ ఉన్నాదండి
గా గాడుపు వస్తుందా
ఆ
గాడపు గాడుపు వస్తున్నదా అంటే వర్షానికి ముందు గాడుపు వస్తాయి కదా మేడం గాడపు వస్తా న్నదా అని అంటున్నాను మేడం
ఆ వస్తున్నది
ఓకే మేడం ఇంకొకటి మీ దగ్గర అంటే మీ మీ ప్రాంతంలో అంటే మన కరెంట్ కోత ఎలా ఉన్నది మేడం అంటే కరెంట్ ఎల్లప్పుడు ఉంటందా లేకపోతే ఆ మేడం
లేదు ఇదిగా కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్ వచ్చినంక పోతూనే ఉంటది కరెంట్ అయితే
కరెంటు పోతూనే ఉన్నదా మేడం మీకు ఏ మీకు ఏ గవర్నమెంట్ అయి నచ్చినది మేడం అంటే మీ అవగాహనలో తెలంగాణ మన కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా లేకపోతే రేవంత్ రెడ్డి గారిది బాగుండేనా కరెంట్ అప్పుడు ఎక్కువ పోయినదా ఇప్పుడు ఎక్కువ పోయినాదా మేడం
ఇప్పుడు ఎక్కువ పోతుంది అప్పుడు పోవట్లేదు కేసీఆర్ బాగుండే మాకైతే
ఆహా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ఓ ఈ రెండు వందల యూనిట్లు అని ఇంటింటికి ఫ్రీ ఇస్తున్నారు కదా మేడం అది చానా మంచిది కదా మేడం అది
అవును కానీ కరెంట్ పోతున్నది కదా
కరెంట్ పోతున్నాయి అంటే వారు మంచి మంచి పథకాలు తెచ్చారుగా మన ఇప్పుడు చూడ అండి ఇప్పుడు అందరికి ఉచిత బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు కదా మేడం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవ్వలేదు కదా అండి ఇప్పుడు మీరు ఎక్కడికి ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ కు వెళ్ళాలన్నా కూడా మీకు వితౌట్ జీరో అంటే మీరు బస్సుల ద్వారా మీరు వెళ్ళగలరు కదా మేడం వితౌట్ వితౌట్ ఫ్రీ అనేది
అవును అవునండి
చానా మా చానా మంచిది కదండి మరి గవర్నమెంట్ అయితే అంటే కొత్త కొత్త పథకాలు తెచ్చారు మీరు ఫ్రీ బస్ లేకపోతే కాదనుకుంటున్నారా మేడం
మంచిదిని అనుకుంటున్నా మేమైతే
మంచిదనే అని అనుకుంటున్నారా మేడం
ఆ
వా వాటర్ వాటర్ వాటర్ సప్లై ఎలా ఉంటది మేడం మీ దగ్గర అంటే ఎన్ని డేస్కి ఒకసారి ఎన్ని అంటే ఎన్ని డేస్కి ఒకసారి వస్తది మేడం
ఆ వన్డేకి ఒకసారి వస్తుందండి
వన్ డేకి ఒకసారి వస్తుందా మేడం
ఉమ్
ఆహా నీళ్లు ఎలా వస్తాయి మేడం క్లీన్ వస్తాయా నీళ్లు మంచిగా
ఆ క్లీన్ వస్తాయండి
అవునా మేడం రోడ్స్ ఎలా ఉన్నాయి మేడం మీ దగ్గర ఇంకా రోడ్ అంటే ఇట్లా బాగానే ఉన్నా
కానీ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఇక్కడ
చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి మేడం ఏమన్నా స్కూల్స్ ఉన్నాయి ద మేడం మీకేమన్నా అంటే మీరు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అంటున్నారు కదా ఏమన్నా స్కూల్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా అందుబాటులో
ఉన్నాయి ఉన్నాయి
స్కూల్స్ ఉన్నాయా
ఉన్నాయంండి.
ఉన్నాయా మేడం ఓకే ఓకే అండి ఇంకా ఇంకా మేడం నైట్ నైట్ ఇప్పుడు కరెంట్ పోతున్నా మేడమ్ మీ సైడ్
పోతలేదు ఒక్కొక్కప్పుడు పోతదండి.
అప్పుడు హ్యూమిడిటీ అయితద్ద మేడం బాగా వేడి వేడి అవుతుంది. కదా మేడమ్ బాగా అప్పుడు
ఆ హా బాగా వేడాయిదీతది
బాగా వేడ అవుతుది ఇంకొక అ అంటున్నారు మేడం మరి ఇప్పుడు పన్నెండో తారీఖు కానీ పదమూడో తారీఖు నుంచేలి కానీ మన ఇది ఏమంటారు వర్షాలు పడే సూచన అని చెప్తున్నారండి మీకు ఇలా మీరు మరి పడుతుంది అంటారా. అని పడని అంటారా. మేడం
పడుతుదండి. ఇక్కడ వచ్చింది నిన్ననే
అవునా మేడమ్
ఆ
ఓకే ఓకే మేడం అయితే ఇప్పుడు ఒక బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది దానికి ఏమేం కావాలి మేడం ఫస్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణ ఒకటి మీరు ఆలోచించుకోండి. ఒకటి ఏంటిదంటే ఒక ఒక ఫ్రెండ్దిి బర్త్డే ఉన్నది. అయితే దానికి బర్త్ డే మనం ఒకవేళ సెలబ్రేట్ చెయాలి అంటే మనకు కావాల్సిన అంటే ఏంటిది ఏంటిది ఎలా డెకరేట్ చేస్తే బాగుంటంది. అంటారు మేడం
దానికి బెలూన్స్ కావాలి. నెట్ కావాలి. లైట్స్ కావాలి.
నెమ్మదిగా చెప్పండి. మేడం కొంచెం కాస్త నెమ్మదిగా చెప్పండి అర్థమయ్యేలాగా చెప్పండి.
ఆ ఫస్ట్ నెట్ నెట్ తీసుకోవాలి.
ఆహా
బెలూన్స్ తీసుకోవాలి.
మేడమ్
రిబ్బన్స్
అవును
దాని తర్వాత హ్యాపీ బర్త్ డే రాసి వస్తుది. కదా అది తీసుకోవాలి.
తీసుకోవాలే
ఆ దీని ఇది అంతా డెకరేషన్ చేసి
ఆ
దాని తర్వాత కేక్
అవును
హ్మ్మ్, కేక్ తీసుకోవాలి. అది ఒక టేబుల్ మీద పెట్టి కేక్ కటింగ్ అయితే దాని తర్వాత గిఫ్ట్ ఇస్తారు, ఫొటోస్ తీస్తారు.
ప అయితే అయితే మేడం ఇదిేంటిదంటే ఇప్పుడు మనం చూడండి. మేడం ఇప్పుడు కేక్ మనము అంటే మీకు ఏ కేక్ అనేది అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మేడం అంటే మనకు టేస్ట్ పరంగా ఏదైతే బాగుంటంది. అంటే కూల్ కేక్ అంటార. లే నార్మల్ కేక్ అంటార మేడ
కూల్ కేేకే నాకు ఇష్టం అండి.
కూల్ కేక్ ఇష్ట మేడం ఎలా ఉంటాయి మేడం మీ ప్రాంత ఎలా ఉంటాయి మేడం మీ ప్రాంతంలో అంటే కేక్ కాస్ట్ ఎంత ఉంటుంది మేడం
ఆ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితదండి
సెవెన్ హండ్రెడ్ నుంచికెళ్ళి కేజీ అనే స్టార్ట్ అవుతుది ఇప్పుడు మనం ఏదైతే బర్త్ కూల్ కేక్ నార్మల్ కేక్ ఎంత ఉంటుంది మేడమ్
టూ హండ్రెడ్ ఇట్లా ఉంటది ఇక్కడ
టూ హండ్రెడ్ ఉంటదా మేడం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అప్రాక్సిమేట్ అంతేనా మేడం ఓకే బాగా బాగా చేస్తారా మేడమ్ మీ దగ్గర
ఆ బాగా అంటే నార్మల్ గా చేస్తారు
అంటే అంత అంత అంటే అంత ఫినిషింగ్ ఉంటదా మేడం
ఆ ఫినిషింగ్ ఉంటది కానీ
ఆ ఆ అంటే అంత అంత పర్ఫెక్ట్లీ చెయ్యరు
చెయ్యరు
మనం మనం మనం చెప్పినట్టు చేయాలి అంతేనా మేడం
ఆ చేస్తారు
చేస్తారా మేడం
ఆ చేస్తారు
ఓకే ఓకే మేడం ఇప్పుడు రిబన్స్ అనేవి మనం కట్ చేస్తాం కాద మేడం అంటే ఒక ఒక ఫేమ్ లో అంటే మీ ఐడియాలో ఎన్ని రిబ్బన్స్ వస్తే బాగుంటదనుకు ఉంటారు మేడం ఒక అప్రాక్సిమేట్లీ ట్వంటి టీ థర్టీయా ఇంత టెన్ ఫిఫ్టీన్ ఎలా ఎలా ఉంటే బాగుంటాండి మేడమ్
టెన్ వస్తాయి ఎట్లీస్ట్
ఎట్లిస్ టెన్ వస్తాయా మేడమ్ ఓకే ఆ ఇప్పుడు వైట్ కలర్ బ్యా వైట్ కలర్ అనేసి క్లాత్ ఉన్నది వెనక బ్యానర్ దానికి ఏ కలర్ ఏ రంగు బ్యానర్ అయితే సూట్ అయితది మేడమ్
గోల్డెన్ గోల్డెన్ ఇంకా బ్లాక్
గోల్డెన్ ఇంకా బ్లాంక్ అంటే అది ఎందుకు మేడ ఎందుకు మేడం అలా అంటే వైట్ మీద గోల్డెన్ ఇంకా బ్లాక్ అనేది ఎందుకు రిఫర్ చేస్తారు మేడం మీరు
చాలా బాగుంటదండి చాలా బాగా అట్రాక్షన్ వస్తది దానితోని
అంటే లైట్ కలర్ ఇంకా మన డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటారా మేడం
ఆ అంటారు అదే
ఒక ఒక లైట్ కలర్ ఇంకొక డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బాగా అనిపిస్తదని చెప్పి మీ అభిప్రాయం అంతేనా మేడం ఓకే ఓకే మేడం ఇంగ సూచనలు మేడం ఈ ఈ భర్త ఈ ఇప్పుడు ఈ మధ్యలో బర్త్డేలు ఉన్నాయా మేడం ఎవరియాన్న మీ చుట్టుపక్కల వారియి ఎవరైనా
ఉన్నారు ఉన్నారు
ఉన్నారా మేడమ్ మరి సెలబ్రేట్ చేస్తున్నారా మేడమ్ మీరు
ఆ చేస్తున్నాం
చేస్తున్నారా మేడం
ఆ అయింది
సరే సరే మేడం ఇంకా మరి భో భోజ భోజనం అయినదా మేడం మీది
అయింది అయింది
తిన్నారా మేడం అప్పుడే ఓకే ఓకే మేడం
ఉ
మంచి మంచి విషయాలు చెప్తున్నారు మేడం మీరు మీ మీ మీ మీ మీ మీరు మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు మీమ్ దగ్గర అంటే ఉ అంటే కిల్స్ అనేది మీ దగ్గర చానా బాగున్నాయి మేడం మీ దగ్గర మంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీ మీ మీ ఊర్లో అంటే ఎన్ని బ్యాకరీలు ఉంటాయంటారు మేడం మీ ఐడియాలు
ఉ టెన్ బ్యాకరీస్ ఉన్నాయేమో
అంటే టెన్ బ్యాకరీస్ అన్ని అన్ని కూడా బాగుంటాయా మేడమ్ బేకరీస్ అన్ని అంటే ఎప్పటికి రష్యా ఉంటందా లేకపోతే అప్పుడప్పుడు సీజన్ బట్ టి ఉంటదా మేడం
సీజన్ ని బట్టి ఉంటది ఇక్కడ
ఆహా అవునా మేడం ఎక్కువ రష్ ఉండదు
ఎక్కువ రష్ ఉండదు
ప్రైజెస్ ఎక్కువ ఉంటాయా మేడం తకువ ఉంటాయా మేడం
ప్రైజెస్ బ్యాంక్ ఇక ఐటెం ని బట్టి ఉంటాయి ఇక్కడ అయితే
ఆహా ప్రైజెస్ ఐటమ్ ని బట్టి ఉంటాయా మేడం సో ఓకే ఓకే మేడం మీతో మాట్లాడి నాకు చాలా సంతోషకరం అనిపించింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్ చ్చారు మేడం మీరు నాకు ధన్యవాదాలు మేడం మీతోని మాట్లాడి ఆ ఉ
ఆ ఇసుకపోతున్నావా టైం అయింది